ఆ
హాయండి
హాయ్ అండి
తున్నారండి
ఏం లేదండి మాకు ఇప్పుడు మిషన్ భగీరథ నల్లా వచ్చిందండి
అచ్చ అచ్చా ఆహా
వస్తే నీళ్ళు పట్టానండి మాకస్తలేదండి ఎందుకో అ నల్లా
కొస్తలేదా ఆహా మరి ఎక్కడి నుండి తెచ్చినారు
బయటికి వెళ్ళి అక్కడ వేరటోళ్ళగా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి వస్తాందండి నల్లా
అచ్చ అచ్చ ఆహా
వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానండి
అక్కనువు చేసుకుంటున్నారా
అవునండి
మోసి తెచ్చుకుండుదేనా
మోసితెచ్చుడండి పదిహేను లీటర్ల నూనె క్యాన్ ఉండేది చూడండి
ఆ
ఆ డబ్బాల తోటి మూడు క్యాన్లు తెచ్చానండి
ఆహా
తెచ్చి ఒక ట్రబ్లో వేసి మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వచ్చాను వాళ్ళు ఈ నిండుతే పట్టండి ఆ రాదండి అది ఇంకా సన్నం వస్తుంది
అయ్యో
ఉమ్
వాళ్ళ నిండుతే మీకు ఇస్తారు
అవునండి
డబ్పల తోటి మోసుకునుడు
అవునండి
అ
అట్లా మోసి అక్కడ తెచ్చి వేసాను రేపు శుక్రవారం కదండి
అవునండి
ఆ నీళ్లు పెట్టే ఎడిది ఉంటదండి రూమ్లు కడిగేసి
అ
అవునండీ చెప్పండి ఏం చేస్తున్నారు మీరు
ఆ వట్టిగానే ఉన్నా మా ఆయన ఇప్పుడే వాళ్ళ చిన్న మరదలకి ఫోన్ చేసారు ఫోన్ మాట్లాడతా అని అయితే మాకు అక్కయ వచ్చి కూర్చున్నది మా అక్కయ తోటి ముచ్చట్లు పెడుతున్నాం ఇప్పుడు చెయ్యకు అని చెప్పింది
అవునా అండి
ఇద్దరు కూచ్చొని ఉన్నరు ఇగా ముచ్చట్ల కు
అవునా
ఉ
ఉ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురిది బర్త్ డే కావచ్చండి ఇవాళ
అవును అవును కద
కేక్ కోస్తున్నార మరీ లేదా అండి
పిలిచినాను అత్త
మ్
అట్లా తెప్పిస్తదండి వాళ్ళ అత్తయ్య
అవునండి
దీపాలు చేస్తది
యే
మన మంచిరాలకి తీసుకెళ్తా అన్నదట మరి
ఎప్పుడండి నైటా లేకపోతే
ఇవాళ పొద్దున్నే పోదామని చెప్పిండ్రట మళ్ళీ ఏమైందో క్యాన్సలు వాళ్ళు అయినా వాళ్ళ పిల్లల్ని స్కూలు పంపిచ్చినంక వాళ్ళ అయినా ఇంకా ఆ పాపని తీసు కొని మంచిర్యాలకు వెళ్తాము అని చెప్పిండట
అవునా
ఉహ్మ్ మరి ఇక ఎందుకు వెళ్ళలేదు వెళ్లలేదు మరి ఎందుకు ఏమైందో
వాళ్ళ మరి సండే వెళ్తారేమో అండి
హా
హ్మ్
హ్మ్
సండే వెళ్ళకుంటే శనివారం హాలిడేస్ ఏమో శెకండ్ సాటర్డే ఆ అయితే అప్పుడు తీసుక వెళ్తారేమో మరి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తలేరండి
ఎందుకు చెప్తారు మీకు
అవునాండి
ఇప్పుడు వాళ్ళు
మా ఆయన ఈ మధ్యలో కొంచెం రఫ్ మాట్లాడితే వాళ్ళక్ కోపం వచ్చేస్తుందండి
అదే అండి వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళు చెప్పే పనులు చేసుకుంటా వాళ్ళతోటి మంచిగుంటే మనకు మంచోళ్ళు అంటారండి
అవునండి
వాళ్ళు ఎవ్వరైనా నువ్వనే కాదు నేననే కాదండి ఎవ్వరైనా అంతే ఇవ్వరు రేపు
అవునండి
మాట అయిని మనతోటి మంచిగుంటేనే మంచోళ్ళు అంటున్నారు మాట అయిన ఉంటే ఛీ వీటి తోటి మనకేంది అన్నట్టు ఉంటున్నారు మనుషులు
అవునండి
మరి రేపు మనుషులు అది వ్యాల్యూ లేదండి పైసలని బట్ టీ ఉంటున్నారండి మంచి
అవునండి వాళ్ళు అట్లనే చేస్తున్నారండి ఇగ
ఇక వాళ్ళని వాళ్ళని చూసి వేరేటోళ్ళు కూడా అట్లే నేర్చుకున్నారండి ఉహా
అది అలవాటు అయిపోయింది వాళ్ళకు
అవునండి ఇంగా
ఉమ్ పిల్లరేంచేస్తున్నారండి
ఇద్దరు పిల్లలు చిన్న పాప ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చిండు అక్కడ నిద్ర వస్ తుంది మమ్మీ దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పిందట
అ
ఇంతసేపు ఆడిందట ఇప్పుడు నా దగ్గరకు వ వచ్చింది వచ్చి మమ్మీ నాకు నిద్ర వస్తుంది అంటే వద్దు పండుకోకు ఇప్పుడు కొంచెం అయినాక పండుకుందాం అంటే లేదు లేదు నాకు పుల్లు నిద్ర వస్తుంది పది నిమిషాలు వండుకొని లేస్తా అని చెప్పింది చెప్పింది అట్లనే సెల్లు చూసుకుంటా మంచంలో పండుకున్నదంటే అట్లనే నిద్ర పట్టింది
అవునా అండి
పెద్ద పాాప సోఫాలో సెల్లు చూసుకుంటూ తను పన్నది తనకట్లే నిద్ర పాట్
అరే ఇప్పుడ్నైట్ ప్రాబ్లం కదండి
ఇంక అదే ఇక రేపు స్కూల్ లేదు ఏం చేద్దాం ఇక పోనీయండి ఇక అందుకోసం అని వండుకొనిచ్చిన
అవునాండి ఆహా
అంటే ఇప్పుడు పండుకుంటారు నైట్ ఏడు ఎనిమిది టికెట్ల లేస్ ఇద్దరు ఏడుస్తారు అన్నందినా అంటారు ఇగ బాగా సతాయిస్తారు ఇగ నన్ను
అవునాండి
ఆ నైట్ ఈగ నిద్ర కూడా తొందరాగా పోరు సెల్లులు వాట్టుకొని ఉంటారు ఇద్దరికి ఇద్దరు నైట్ పండుగ
ఇప్పుడు పంటే అం తేనండి ఇక వాళ్ళు వినరు సెల్ చూసుకుంటూ ఉంటారు మనకేమో నిద్ర వస్తుది
ఆ తెలుస్తది మరి చిన్న పాప అయితే
అవునా అండి
ఆ సరిగా ఇప్పుడు నైట్ ఇప్పుడు పండుకొని లేస్తే ఇక అన్నం కూడా తిన్నానాటారండి
అరే అట్ల ఎట్లా అండి మరి
అందులో ఏముంది ఈ మధ్యలో మా చిన్న పాప అన్నం కూడా సరిగ్గా తింటలేదు లేకుంటే ఆకలి ఆగది కొంచెమన్నా తినేవి ఎందుకు ఆకలే అంటలేదు పొద్దున్న సగం రొట్టే తిన్నదయితే ఇంతసేపు ఇట్లానే ఉండే ఇప్పుడు మమ్మీ ఫోన్ చేసి తినబెడితే అక్కడ రెండు ముద్దలు తినది అట ఆడుకోంగా
ఎందుకు మరి జిట్టి తీయండి అండి అన్నం తింపి పారేయండి జిట్టి జలిగింది
నేను ఆదివారం చేస్తానండి నేను కూడా ఇప్పుడు మంచి అే నేను మా అత్త చెప్తే మా అత్త అన్ని తీసి పరేస్తంది ఇక
అవునా అండి
ఆ పెద్ద పాప కూడా కొంచెం సామాను ఉంది మాకు దేవుళ్ళు చెప్పిండ్రడు తీయని మా సార్ ఇంట లేడు ఏం లేదు అందుకోసం అట్లా అయితుందో ఏందో నాకు అస్సలు అర్థం అయితలేదు మా పాప్కు కూడా
తీస్తే అయిపోతుండే కదాండి
అదే అన్న ఏం లేదు పెద్ద సామాన్ చిన్న చిన్న వస్తువ్లే ఉన్నాయి ఈ అని ఎప్పుడో ఎప్పుడో చెప్పారు ఆళ్ళు
మరి సండే రోజు తీసి పారేమనండి
ఒక నీళ్ళ తెచ్చుడున్నది వాగు పోయిన వాగు నీళ్ళే కావ్వాలి మాకు అంతే
అరే మీ తమ్మునికి ఎవరికైనా పంపాలు ఉండే కదా అండి
అద్దెనే చెప్పిన చెప్తే అవును అవును అం తెత్నరు తెత్తలేరు తీస్తలేరు అందుకోసం పాపకు కూడా ఎందుకో ఈ మధ్యలో హెల్త్ కూడా మంచిగా ఉంటేలేదు ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతుంది తనకు
అరే అస్సల్ అందుకే అయితుంది కండ్ల దృష్టి ఉంటున్నా ఇంకా పిల్ల గలకి అట్లనే అయి తాండి
అదే కదా చూసనోళ్లు అందరు అబ్బా ఏ బొమ్మలెక్క ఉన్నది
ఆ
అలా టీచర్ కూడా అదే అంటుందట నువ్వు అన్నిట్లలా మంచిగ ఉన్నావు నువ్వు బొమ్మ లెక్క మస్త్ డాన్స్ కూడా మంచిగా చేస్తుండే నీకు సెలెక్ట్ చేసుకున్నా మేము. ఆ నీకు దిష్టి తాకింది అందుకోసమే నీకు అట్లా కాలింది. నువ్వు డ్యాన్ చేయకుండా
మ్
అని చెప్పిందట. వాళ్ళ టీచర్ ఇవాళ పిలిచి వాళ్ళ డాడీ తోటి రాంగా
అరే హి హి హి మీ అమ్మాయి అంతా చాలా బాగుందాండి.
అవునండి కొంచెం మంచిగా బొమ్మలెక్కనే ఉంటదండి రెడీ అయితే. అందుకోసం తొందర తొందరగా దిష్టి తాకుతాదండి.
అందుకేనండి దిష్టి తగులుతాది ఆమెకు పాపకు. హ్ హ్ హి
ఆమె రెడీ కూడా మంచిగా అయితాదండి. ఆమెకి బాగా ఇష్ట ఇష్టం రెడీ కావాలంటే రెడీ కావాలంటే కొందరు పిల్లలు చికాకు చేస్త స్తరు తన అట్లా కాదండి మంచి ఎట్లా చేస్తే అట్లా రెడీ అయితాది. లే నేను ఏమన్నా పెట్టలేదు మిస్టేక్ అయిందంటే నాకు అది పెట్టెలా నేను పెట్టుకుంటా ఇవ్వు అని పెట్టుకుంటా అంది తనే ఇగ
అమ్మా, చాలా మంచిదండి మీ అమ్మాయి.
అట్లున్నది మా అమ్మాయి. ఇక ఏం చెప్పంటారు. అన్నిట్లోనేం పాలిస్లు అయి సేమ్ మా ఇంట్లో స్టాక్ పడి ఉంటాన్నాయి మా అమ్మాయికి.
బా చాలా ఇష్టమేమో అండి.
బాగా ఇష్ట ఎవరి దగ్గర కన పడ్డదంటే అవి గుంజుకొని తెచ్చుకునుడే ఇగ.
అమ్ అమ్మో బా హుషారు ఉందండి మీ అమ్మాయి హ్ హి హ్ హి
వచ్చే బండి పోయే బండి ఇక అక్కడ నెయిల్ పాలిస్లు, లిఫ్టిక్లు ఉన్నాయ అంటే నాకు అది కావాలి ఇప్పుడు ఇప్పి అనే ఏడుస్తాది. ఇక ఏది లేకున్నా అది అయితే కావాలంటది. ఆ ఇగ పెట్టిందే పెడ తాది, తుడిసిందే తుడుస్తాది ఇగ
అవునా
ఆ
మంచి అమ్మాయి మీ అమ్మాయి మరి చిన్న పాపాయి రెడీ అయితాదా అండి అట్లా.
కాదండి ఆట మీద ఉంటది మా చిన్న పాప ఏది వద్దు అంటాది. వట్టిగా స్నానం చేస్తాది. పౌడర్ పెడతాది అంతే వెళ్తాది ఇగ
క్స్ హ అవునా అండి
ఆ
ఎందుకు అమ్మాయికు అంత ఇష్టం అనిపీయదండి.
ఆమెకి ఏమి ఇష్టం ఉండదండి మా చిన్నమ్మాయికి.
మ్
ఏం పెట్టుకోను అంటది. ఏం రెడీ కాదు, ఏం లేదు అట్లనే ఉంటాది ఆట మూడుగా.
అవునా
ఆ
మొగబ్బాయి కావచ్చండి ఆమె.
ఆ మొగబ్బాయి లెక్కనే ఉంటది. మొత్తం ప్యాంట్, షర్ట్ లు వేస్తుందండి ఆడపిల్ల షాట్ లే వెయ్యదండి.
అరే అట్లానా అండి
అవునండి
అరే మీ అమ్మాయి భాగుషర్
ఏడుస్తాది నాకు అద్దు నేను అబ్బాయ నేను అమ్మాయిని కాదని చెప్తది తనే
అవునా
ఆ
హ
అట్లాంటి అమ్మాయి మా అమ్మాయి
మ్ హు మా మరి ఇద్దరు పాపలల్ల ఎవరు మంచిగా తింటారండి అన్నాం
అంటే చిన్న పాపనే ఇగ ఆకలినప్పుడన్నా కొంచెం మమ్మీ నాకు ఆకలేస్తుందని చెప్ స్తది ఈగ తన మూడు ని బట్టి ఏమన్నా అయిందంటే ఇప్పుడు రెండు మూడు రోజుల నుండి సరిగ్గా తింటలేదు మల్ల జల్ బు బాగాయింది ఇగ వెదర్ చేంజ్ అయింది కదా వర్షాలు పడుతన్నయ్ కదా
అవునండి
ఇగ వెదర్ చేంజ్ అవ్వట్లే కొంచెం సరిగ్గా ఇగ జలుబైంది ఆ మధ్యలిగ నేను పీరిలా పండుగుండే మా అమ్మోల్ల ఇంటికాడ ఎక్కువ ఉండుడు అయింది నాకు
మ్
ఇగ మా తమ్ములు దానికి అటు ఇటు తిప్పుడు ఐస్ క్రీంలు జ్యూస్ లు అది ఇది తాగిపిచ్చిండ్రు
మ్
దానికి కొంచెం సర్ది జలుబ అయింది ఇగ మందులేస్తున్నా కొంచం తక్కువ అయింది ఇగ దాని వల్ ఎట్లనో ఏందో ఇగ నోరు రుచి రావట్లేదేమో తింటలేదు సరిగ్గా అన్నాము
అరే
ఆ
అట్లానా అం
అంటే ఆకలియితే మా చిన్నమ్మాయి పాలు అవి ఇవి ఏం అడగది తినే వస్తువులు కూడా మమ్మీ నాకు ఆకలి అయితుంది కొంచెం అన్నం పెట్టు అంటది సీదా
అవునా అండి
అవునండి ఆ రెండు ముద్దలైన చిన్నమ్మాయి తింటది మా పెద్ద అమ్మాయికి ఎంత అది చేసిన అన్నం మీకే రాదు ఇగ
అవునా అండి
అవునండి
అట్లా ఎట్లా అండి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీ పాపకి
మా పాపకు ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయండి
ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి
ఆరు సంవత్సరాలు పెద్ద పాపకి
అవునా అండి
అవునా అండి
అంత పెద్దగుండి ఇంకా తినదా అండి
తన్నదండి తన చేత్తోటి తనే తినదండి ఇగ ఈర్ ఇగ సోమవారం నుండి స్కూల్ పోతే ఎట్లా తింటదొ ఏమో నాకు అసలు అర్థం అయితలేదు ఇగ
అవునా
ఆ
ఉహుమ్
అస్సల్ తినదండి
అవునా అండి
ఓకేనండి మరి థ్యాంక్యూ అండి.
థ్యాంక్యూ అండి మాట్లాడినందుకు చాలా చాలా
థ్యాంక్యూ